అ అండి ఆ బాగున్నా అండి అవునా
మాది గుజరాత్ అండి.
మీదేవురండి. మాది మంచిర్యాల అండి అవునా ఆహా మంచిర్యాల లో ఎక్కడ ఉంటారండి హైటెక్ సిటీ అండి. స అవునా ఇంకా ఎంత మంది మ్యారీడా అ అన్ అన్మారీడా
అవునాన్
లేదా అండి స్టడీ వుమెన్ ఈ యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నారని జస్ట్ పార్ట్ టైమ్ జాబ్ కోసం అండి. అవునా కొంచెం సిగ్నల్ ఇష్యూస్ ఉన్నాయి కదా ఈ యాప్ లో అవునండి. చాలా సిగ్నల్ ఉన్నాయి. ఇంకా ఏంటండి. అలా ఇలా అస అసలు ఇలా ఇలా ఎలా అలా ఎంత ఎకువ ఎక్కువ అయ్యింది బిజినెస్ అసలు నాకేం అర్థం కావట్లే లండి మీర మాట్లాడారా అర్ధం కావట్లేదు. వచ్చన్నాయి ఇంకా ఇరవై ముప్పై నలభై ఉన్నాయి ఇంకో రెండు చేస్ అయ్యో అండి ఎలారా అలా ఇలా అండి. ఇలా అలా అలా ఇలా
ఓహో అవునా అండి ఇంకా ఏం సరే అనడి
ఉ ఆ ఇంకా ఏం సరేమి ఇది
మాది కాపర్తా రాయ్ ఎ
ఆ నా కాలుకి ఇన్ఫెక్షన్ అంది కదపట్టుకో చెప్పు హలో పట్కో పట్కో హలో హమ్ సేమ్ అదే బాడ్మింటన్ ఇదే సేమ్ అదే అమ్మ ఎం తెచ్చావ్ చెప్పండి అలాయ్యితే చెప్పకండి
హలో పేక్ష నీకు పడతాయి ఫోన్ కట్ చేయ్ హలో పిచ్చి దినాగుడ తేల్వదే
నా ముఖం మీద బడాలి చెప్పాలి నేను ది
హలో త ఆరు వేలు ఖర్చుబడింది తెలుసా నాకు దందగ్గర నీకు అర్థం అవ్వట్లేదు బాడీ నాకు చెప్పింది నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఇట్లే వచ్చిన చాలా నీకు మంచి పని అయింది లేకుంటే నీకు ఎంత ఇన్ఫెక్షన్ అయ్యేదొ తెలుసా కాల్ మొత్తం అయ్యింది తెలుస ఆమె నీక అది అర్థం అవట్లేదు సేమ్ నీలాగే ఉండ తెలుసా మొండి వీళ్ళు ఎంతగానో చెప్పిన అస్సలు విన్నదు తెలుసా లేదు అప్పుడు బరుకుతుంది ఏం చేయ్యను నీకు ఆయింట్మెంట్స్ ఇ తను అంతే పిచ్చిదాన చెప్పేది లేదు దా హలో
ఇరికిన్నా నాకు వింటర్లో ఉంటది పోతుంది మళ్ళ వస్తది
అవున ఫంగల్ ఇన్ఫెక్షన్ అది
కొనా కుందనీ
పోరిక్పోయి సన్నా ఇది ఉన్నాయి నాదగ్గర ఇ
అలలా ఇలా వెళ్తూ నేర్చుకున్న
అర్థం కాల ఏంటి
హలో అవునా ఇలా ఎలా అలా అలా మాట్లాడుకుంటూ మాట్లాడండి అవ్వ పైసలు పోతయే
ఏం బోవుగని పైసలు తిన్నావా
తిన్నానండి
ఏం తిన్నారండి
కాకరకాయ అదిపో లేవే
కొచ్చన ఇడు ఉన్నకు బాగా కుతుంది ఆ
మరీ చేస్తారు
సర సూట్కేస యడ సార్ నాది ఆ ఇంకా చెప్పు చెప్పు చెప్పు చెప్పు లే లే సారు చిన్న సూట్కేస్ లో ఉంటాయి సారు
చెప్పలీ
అయ జరుగు ఒడి ఉ ఇడి ఉండ ఇడి ఉన్నాయి టాబ్లెట్లు కూడా ఉన్నాయి టాబ్లెట్లు వాడుకోట్లే వాస్మెంట్ వాడుకో
ఆ చెప్పలండి ఏం కర్రీ మీది ఇది ఈ చెట్ల వాడ్
చెప్తా కొద్దిసేపు ఆగు ఆ ఇంకా అండి
ఆ చెప్పండి
చెప్పలాండి మీరే ఏం చేస్తున్నారండి ఏందండి మీరు
కాయ అండి మాది
అవునండి నా సర్ఫ్ ఎక్సల్ సర్ఫ్ అయిపోయిదండి
ఎంత బాధ వచ్చింది మీకు
నిజంగానే పెద్ద బాధ
ఆ హలో చెప్పండి పడుకున్నానండి తిరిగి తిరిగి తిరిగి అలసిపోయాడు అనుకుంటా నాకు కూడా తెలియదు వీళ్ళు చెప్పారు ఏమో అండి ఇంకా అట్లా